హలో
ఆ తిన్నావా తిన్నావా తిన్నా ఏం తిన్నావ్ లేదు నేను ఇం ఇంక తిన్లెదు తినాలి
ఏం అంత లేటు
మేము ఎయిట్ కి ఎయిట్ థర్టీకి అట్ అట్ల వెళ్తాం
మ్మ్
మ్మ్ ఏం పెట్టినారు మీ మెస్ స్లో
ఎర్రపప్పు బీట్రూట్ తాలి ఎర్రపప్పు
ఏమో నేనొచ్చినప్పుడు ఇనపరాల అక్కా ఏన్ తిన్నావ్
ఎర్రపప్పు బీట్రూట్ తాాలింపుూ పచ్చడి రాస
ఏ ఓయ్యోమ్మ ఎర్రపప్పు ఏంది ఎర్రపప్పు
బాగుంటది ఎర్రపప్పు ఇప్పుడు ఫ్రెషల్ గా వచ్చింది మీరు వెళ్ళాక దరిద్రం వదిలింది మాకు
మ్మ్ రూమ్ లో పది మంది అంట కదా
రూమ్ లో బాగ్య రూమ్ లో అంత వెడల్పు ఉంటది కదా దా
మ్మ్
అట్ట ఎనిమిది మంది ఇప్పుడు ప్రస్తుతానికి పది మంది అన్నారు
మ్మ్ మ్మ్ హు ఇంకా
ఇంకా మా రూమ్ లో ఫైవ్ మెంబర్స్ే మా రూమ్ లాంటి ఏ రూమ్లన్ని ఐదు మంది
మ్మ్ హు
ఇంకేం చేస్తున్నారు నీ సీక్రెట్ చెప్తార
ఆ నాద నన్నే అడగాల్సింది
ఏ ఏం అంత మాట అన్నారు ఇంకేం ఉంటది
కి
భలే రడైయార పెళ్లిలో మీరు ఒకటే యూత్ అలందర్ అవ్ బోల
ఆ అందరు పెద్దమ్మ వాళ్ళు ఇంకా నేను ఆ నేన్ ఊ ఇంకా మావదిన పెద్దోదిన్ ఉంటే ఇంకా అంతే మా జషీ బాబు మా తమ్ముడు
ఎత్తో ఉన్నాది కత్తిఫిగర్లా బల్ రెడైయావే కత్తిఫిగర్లా బల రెడైయావే అమ్మోని బూతిని కాదు నేన్ అని నీ కత్తి కత్తి ఫిగర్లాగా రడయావో అంటున్నా
ఏదో ఏదో అట్టా మన్నగదా ఇంకొక్కదాన్ని చెల్లిని త్రీఫ్ ఫ్యామిలీస్కి
మినిమమ్ ఉంటదా
ఊ ఇంకా అంతా మనమే ఉండాలన్నిట్లో
ఆ
ఇంకందుకని ఇంకా లాస్ట్ మా అన్న పెళ్లే
ఉహ్హ్ ఇగలా నెక్స్ట్
మా నాన్న సైడ్ అయితే ఇంకా నేనే ఇంక అందరు నాకంటే చిన్నోళ తముళ్లు పెద్ద రన్నలకు అయిపోయింది ఇక మామ్మ వాళ్ళ సైడ్ అయితే చాలా మంది ఉం నరేస్
ఏ నవుతానవు
టైం ఉంది అప్పుడు మీకు
ఊ అది తినలా నాకు ఎప్పుడైతే అప్పుడు
చేసేసుకుంటావు ఎప్పుడైనా చేసేసుకుంటావు.
మనం ఇప్పుడేమ డిస్కస్ చెయ్యరు టైం వచ్చినప్పుడు
తేలే ఏం చేస్తుంది మా డార్లింగ్
ఎవరు మీ డార్లింగ్
ఆ మధ్యనం మాతో మాట్లాడిన అమ్మాయి.
సునీతనా ఆ అమ్మాయి లేదు మా పైన ఉంది.
ఏమి పైనా అమ్మాయి
రీల్ లేదు రీల్స్ చూసుకుంటా అట్ట బైటికి పోయింది.
ఓహా
మ్మూ మీ డార్లింగా అమ్మాయి
అవును మధ్యానమే పరిచయం అయింది.
అవునా మ్మ్ హు పెద్ద కాథే మీది
పెద్ద కథే బాత్తుమ్మ వెళ్లిందా
ఆ ఆ చాలా భద్రంగా వెళ్ళింది ఆ ఉన్నాం. మేమందరం ఉన్నాం. మ్మ్
కొద్ది భద్రం నోట్ల అన్నం పెట్టు.
తింటం తింటాదిరా అన్నం గూడా
హ్మ్
హ్మూ
ఇంకేం చేస్తున్నారు
జడ వేసుకుంటునా అందరు రీల్స్ ఫోన్ చూసుకుంటా బిజీ బిజీగా ఉన్నరు.
బిజీ బిజ్ జి బిజి బిజి గా ఉన్నారా, అప్పటినుంచి భవ్య, జనకన్యా
జలకన్య మీరు మీ వాళ్ళు ఏం చేస్తాండ్రు?
మా వోళ్ళు ఫోన్ చూస్తా ఉన్నారు మెస్ కొచ్చేసి ఫోన్ మాట్లాడుతా ఉన్నారు పేరెంట్స్ తెలిసిందే కదా మేస్ కు వెళ్తే ఎలా ఉంటామని. ఆ బయలుదే చిన్న పిల్ల
ఈవినింగ్ కనిపించింది నజిరిన్
ఆ నజ్రిన వాళ్ళ ఇంటికి ఎల్ లీ చాలా నిద్ర వస్తుందంట
తర్వాత బస్తా నేను చెక్కుతా మంచి పనులే
బస్ స్టాండ్ వెళ్తది పనులో పని కూర్చా ఉన్నట్టు ఉంటంది అది ఇంట్లోకి అట్ నుంచి అట్ చూసుకొని అట్ వెళ్తాని తొమ్మిది గంటలకి బస్సు పొద్దు పోయే పగలేదు ఇంక ఈ నుంచి బయలుదేరిత ఉంటది ఎప్పుడు
వెళ్ళ నువ్వ ఎప్పుడు వెళ్తావు ఇంటికి
నెక్స్ట్ వెనస్డే అనుకుంటానా
హుహు మళ్ళ ఇస్తర్లే ఇంకో పిల్లా ఇంకో పిల్ల ఈరోజు స్కై బ్లూ డ్రెస్ వేసుకోవచ్చు చిన్నడ పిల్ల
ఆ పిల్ల పేరు ఏం పేరు చెప్పు
ఆ పిల్ల పేరులా
ఆ మమ కోపిల్లా అంటున్నాంగండి
ఊరుకునే
ఆ ఇంకొకల్లా వచ్చింది ఈ రోజే మళ్ళా సెలవులకు పోవాలి కదా అని చెప్పేసి నిన్న వెళ్ళి ఈరోజు వచ్చేసింది నిల్వ అబ్ ఈ హెడ్డ క ఎక్కు అంటే చుపించ్
వాళ్ళ దక్కడే కదా అని తసే పలే
నే చోవిచ్
వంతా వన్ అవర్ అయి నించి జర్నీ
లేదు పడుతుది టూ అండ్ హాఫ్ బుచ్చి అంటే నల్లురు నుంచి బుచ్చు పోవాలి బుచ్చు లతాది
ఆ మీది మన బోల్ కాదా
మన బల్ కాదు బుచ్చి
మరి మీరందరూ మనుబోళ అంటారు
మందుబళ్ళు ఎందుకంటామంటే మీరు మురుకులు ఏమంటారు మీబషలోం కారాల అంటారా మేము మురుగులు అంటాం ఆ మేము మురుకులు అంటాం ఆ వాళ్ళు మనుబోళ్ళు అంటారు మన బలు మన బలు అని
ఆ పిలేది బుచ్చా వర్రే నీ నాకు తెలిద నిర హలో
ఓయమ్మా నీకిప్పుడు తెలిసి
నేను మనుబోలు మనుబోలు అనుకుంటా ఉన్నా మనుబోలు అంటంటే
మనుబోలని ఆమె వి విట్టం నేనే పెట్టా ఆ పిల్ల ల మనుబోలనికో
చి దగ్గర గద వా ఒక గంటీ నించి ఈ యాభై నిమిషాలు
మరీ అంత పడదులే ఈ నుంచి నెల్లూరు నెల్లూరు నెల్లూరు నుంచి బుచ్చికు లోపలికి బోవాలి వాళ్ళింటి
లోపలికి రా అని అట్టే కదా బుచ్చి సంగం ఇవన్నీ కావటి పో
అందే అట్ట అ పిల్ల మనుబులు అంటాదా ఏంది మే మను బులు మనుబోల్లాగా కన్నా మనుబోల్దానా అని చెప్పి అట్లా పెట్టేసాం మేము నేనే పెట్టింది నేను పిలిచినకానించి అందరూ అదే పిలిచేసినారు పాపం
టా వున్నా
లేదు లేదు ఓక ఊరు బుచ్చమ్మ నెల్లూర్ బుచ్చి ఇష్టానిజ ఈ మనుబోధన ఊ మ నీ వాళ్ళ బండ మ అది ఇప్పుడుదాతలీదు తే బుచ్చా అంటుంది షాక్ అంట మాబక్ అయి మాట్లాడుత
హ
ఇంకేం చేస్తున్నారా
ఏ చేయలేదు చప్పాలి రే పే మీ మసలా
ఏ రేపు ఆ అన్నిల్న్న ఉన్నాడంట రేపు కళాకైస్ బదులు ఆ ఇడ్లీ వర్తా నరంట
ఆ ఓహా ఓహో ఆ పిల్ళ బుడ మళ్ళీ చాందిని
కానీ ఒకేసారి ఆ పా వాళ్ళ పండుగ చూసు స్తది ఇరవై ఒక చూసుకోని ఇరవై రెండు ఇరవై మూడో అప్పుడు వస్తది పది రెండు రోజులు అంటే ఈ గ్యాప్ నాలుగు రోజులు ఆదివారాలు రెండు అంతా అయిపోతది కదా ఏడు రోజులు అడికే ఆరు రోజులు నాలుగు రోజులు ఇంకా
హు ఇంకా
ఇంకా ఇం ఏమంటారు
కాల్స్ ఉన్నాయి ఏడు ఏడు చేయాలి
మళ్ళా లత లత ఆ చేద్దులే లతా ఒకసారి చేసి కి నాకి తర్వాత చేయ్ టెన్ మినిట్స్ గ్యాప్ వదులు మల్లా మల్లా నాకి చేయ్ డేటా ఉంటేనేనేనా అవును డేటా ఉంటానే కదా నా దగ్గర యాడ ఉంది
హాట్ స్పాట్ లేదా
హాట్స్పాట్ లేదా అంటుంది హాట్స్పాట్ లో సిగ్నల్ ఏ తెలిదా ఎర్రిగోర్రి తింట తమరు కుడు తింటామని అమ్మా నిన్న దబర్ కూచ్చ పిల్ల కాదు దౌడ పండ్లు రాలగొట్టేస్త జయ శ్రీ నిన్ను దబరు కూడు తింటావా అంటుంది నిన్ను కాదు రిషిత అనింది నేను ఆ పిల్లని నిన్ను కాదు నిన్ను కాదు నిన్ను అంటానా నేను అసలా అందరి ముందు నిన్ను అంటానా ఛా ఉమ్ సన్ని హాట్ స్ఫట్ ఇడా బ్రిడ్జ్ కడా ఉన్నా కూడా కట్ అయిపోతు అప్పుడు నీకు కాల్ వేస్ట్ అయిపోతది అందుకని అ పిల్ల ఆ అందు కానీ అ పిల్ల నా కాడా నెట్ లేదు అదా అన్ని చెప్పి
అహుమ్ షాక్ నేను ఇంకా బుచ్చి షాక్ లో ఉంచి ఇందంకా ఎ
అమ్మ షాక్ అంటా షాక్ అంట బుచ్చి షాక్ లోంచి ఇంకా బయట పడలేదంట మునితో మూడు దారి మాట్లాడుందంటే అప్పుడు మే బుచ్చి అని చెప్పి హహ
సబిహ తో మూడు సార్లు మట్లాడాను
వచ్చింది తెలికా షాక్ ఇంకా బయ
ఇంకా ఊచ్చి అంటే ఏందో వింతగా ఉంది ఇన్ని రోజులు మనబోలు మనబోలు అంట కాని ఇప్పుడు సడన్ గా చంటే ఎట ఎట్ నో ఉంది
అమ్మ ఎట్న ఎట్న ఉంద అంట వింతగా ఉందండి ఇప్పుడు ఏంటండి అ పిల్లకి గ న ఇ పిల్ల గురించే కదా మంచి టాపిక్ మనకి ఇప్పుడ
ఉమ్ అవును అసలు షాక్
ఉమ్ షాకు
ఇంకా టైం అయిందే
ఆయింది ఓకే బాయ్
ఇది నార్మల్ కాల్ చేసా చేసే ముందు
హమ్ సరే ఆ బాయ్